హొ హాయ్ అండి నమస్తే. నా మీకు న మీకు చిల్డ్రన్స్ అంటే ఇష్టమా అండి
అవ్అండి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారండి చిల్డ్రన్సు
ఊహ్ మీచ్చ పిల్లల గురించి చెప్తారండి నాకు
మా పిల్లల గురించ అండీ హ్మ్ పిల్లలు చాలా అల్లరిచెస్తరు పెద్దోడు స్కూల్కెతున్నాడు స్కూల్క్ఏల్ ఒచ్చి
అవునండి ఆ
హ్మ్ బాగా అల్లరి చేస్తర్ ఇద్దరు కూడా మొక నాయె చాలక్ క్యూట్గుంటరు ఒకరు నొదిలి పెట్టి ఇద్దరు అన్నదమ్ములు ఒకరు నొదిలి పెట్టి ఒకరు ఉండరు
ఓ ఎంత మంచి రిలేషన్ అండి మీర్ చ మీకంటే చాల్ ఇష్టం మా అండి
ఆ నాక్ నాక్ నాక్ నా పిల్లలంటే చాలా ఇష్ ఇస్ట్
హ హలో హ హలో హలో
వాళ్ళని వదిలి పెట్టి హలో హలో ఆ చెప్పండి
మీ వాయిస్ స్ట్రక్ అయితుందండి స్పీడ్ ఎల్తూ ఒక సైస్ ట్రక్ అవుతుందండి
అవునా సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంట చెప్పండి ఇప్పుడు
ఆ అదే మీ పిల్లలు దేంట్లో ఎక్కువ పార్టిస్పేట్ చెస్తరు మీ పిల్లలు ఏ స్కూల్ లో ఎక్వ ఏ దేంట్ల ఎక్కువ ఫాస్ట్ ఉన్నరు గేమ్స్లానా స్టడీస్లనా
మా పెద్దోడు గేమ్స్ లో చిన్నోడిక స్కూల్ కెళ్లేట్లెడు
ఓకే కిడ్ ఉహ్ ఇంక అండి ఇంకా మీ ఇంకా చెప్ ప్తుండండి నా పిల్లల అయితే చాలా షార్ప్ అండి వాళ్ళు పోక పొద్దున స్టార్ట్ చె సొ ఒక సాయంత్రం అయిది
మనం తిన్నమా అది
ఏం పట్టించుకోము కూడా అలా చెస్తార వాళ్ళ ఇద్దరు మీ పిల్లల్లో కూడ అంతేన అండి
ఆ అవునండి అంతే
తార అండి వాళ్ళు హలో
ఆ హలో చెప్పండి
అన్త్ వాయిస్ డిస్టబెన్స్ ఎక్కువ వస్తుంది పిల్లలది అండి
ఆ అవునండి
ఉహ్ మీకు నచ్చిన ప్లేసెస్ చెప్తారాండి నాక్
నాకు నచ్చిన ప్లేసెస్ అంటే నేను ఇప్పటి దాక ఏ ప్లేసును చూడలేదంటే ఎక్కువగా నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ హైద్రాబాద్ కి ఏళ్ళొచ్చా హైదరబాద్ లో చార్మినార్ గోల్కొండ
హు మ్ ఆ హైద్రాబాద్లో మీకు చార్మినార్ లో ఏం నచ్చిందండి ఎక్కువ
చార్మినార్ లో అంటే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది మక్కా మసీద్ నచ్ వచ్చిదండి ఇంకా అక్కడ షాపింగ్స్ చేస్తూ ఉంటారు కదా చాలా షాప్ స్ ఉంటాయి అన్నీ అంటే చాలా చూడ్డానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది
ఆ
మ్ హు
ఇంకా అండి
ఇంకా ఇగ నాక్ ఏ క్కవైతే చార్మినార్ ఇష్టం అండి